చిట్టీల్ గాదు
నా
టైం దాటిపోయింది తీసుకోలే
తిసుకోలే
తీసుకోలే నేను జూడ్లే టైం సడన్ లా చూసేసరికి దాటిపోయింది. ఇస్ బ్యాగ్ వచ్చిందే తీ కొనాలి రెండు కాల్ మూడు కాల్ వేస్ట్ చెయ్యాల
ఇగా ఎట్లా మరి
తీసుకోలే ఇగ ఒ టెన్ మినిట్స్ కైనా తీసేయాలి ఇగ ఎదోఒకటి అయి అన్నే పదిహేను పదిహేను అట్లనే చూత్తన్నయి పదహారు
అన్న అది టాస్కు ఓపెన్ చేసింది గ్రూప్ లో పెట్టిన
ఆ హా
అది చూసి మళ్ళ రిప్లై సరిచేయడం ఏం లేదు అట్లా రిఫ్రెష్ చేయండి అని చెప్తాండు
ఆ స్క్రీన్ షాట్ వచ్చిందిగా ఇది నాకు ఈ పంప పోయినా బాణం గుర్తు
అది నొక్కినా కూడా అట్నే చూపిస్తాంది. అది టాస్కులు అందుబాటులో ఉన్నాయి వెంటనే టచ్ చేసినా కూడా వస్తా లేదు
రీ ఫ్రెష్ చెయ్యండనే
వాట్సాప్ పెట్టినా వచ్చింది కదా మీకు
చూసిన గ్రూపు లో వచ్చింది వేస్ట్ బాధాకరణం ఏమంట ఇంత ఘోరంగా వదించుకోదని
ఇంకా దేని గురించి మాట్లాడుకుందాం మరి
చెప్పాలి ఇంకేముంది
చెప్పండి
చెప్పాలి ఇంకేముంది వాతావరణం ఎట్లెట్లో వెళ్ల
ఎండా బాగనే కొడుతుంది
అవునవును
ఎండా ఈ సమ్మరు బయటికి వెళ్ళకుండా కొడుతుంది అందరు పనులకు వెళ్లి వస్తున్నారు ఓటి వాళ్ళకు ఈ టైం దాకా హాఫ్ డే పనులు చేసుకొని వస్తున్నారు ఈ ఎండలకు
మనది కూడా ఎండ ఎండబడుతాంది ఇప్పుడం పండక్కి పోయేస్తారు
పిల్లల్ని కూడా టైం కు తినబెట్టి, ఎండకు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే జాగ్ర త్త పరుస్తారు
ఎండకు ఎటన్న వెళ్ళిన కూడా నిమ్మకాయ రసం ఒక బాటిల్లో కూ అవి పట్డుకొని పోవాలి అట్లయితేనే ఏం గాదు లేకపోతే వడదెబ్బ తాకుద్ది
వడదెబ్బ దాకితే వెళ్ళు బీ పి డౌనయి పడడం, కళ్ళు తిరగడం, వాంతలు చేసుకోవడం వాటర్ తాగి తాగి అట్లా పనిలో పోయినంక కూడా ఇబ్బందిగా పోయి ఇంటికొచ్చే దాక కూడా వాళ్ళలకు నమ్మకం అనేది ఉండలేదు ఈ ఎండ చే ఎండ చేయబట్టి
ఎండ చేయబడతాయి
ప్రాణం వాళ్ళకు కాపాడితే కొన్ని రోజులు గడుస్తాయి కదా రోజులు బ్రతకాలని కొంచెం ఎండ పనికి అంటే మరిీ ముసలి వాళ్ళు అట్లా వాళ్ళకు కట్టె పట్టుకొని నడివే నడితేే వయసు వాళ్ళు కూడా ఈ ఇప్పుడు పనులోకి వెళ్తున్నారు ప్రతిరోజు ప్ర ప్రతి రోజు ఇంట్లో ఉంటే మూడు వందలు పోతాయి కదా బయటికి పోతే మూడు వందలు వస్తాయి కదా అని చూ ఇస్తాండ్రంట మ్మ్ కొంతమంది పనులకు డబ్బు అనే విషయంలో వాళ్ళకు అన్ని ఖర్చులు, ఇంట్లో ఉంటే ఈట్లె ఎళ్లుతదని బోతున్నారు. కనీ, బయిట ఎండావడా. ! కూడా ఇట్లా ఇబ్బందిగా ఉన్. దె కొందమంది చేతనై బోతారు, చేతగాక ఇంట్లుంటారు.
ఉమ్మ్.
అదే పోతారు, పొద్దున బోతారు వాళ్ళు. వద్దంటాంటే వినకుండా వెళ్తారు మళ్ళీ, ఉండబ్. బ్బులు బెట్టించుకుంటాంట్రు గదా. ఓఆరెస్ డమ్ములకైతెంది, ఇంకా చిన్న చిన్న వాటి.
ఆ అప్పుడు కూల్, కూల్డ్రింక్స్ తాగుతే కొంచెం ఎనర్జ్. ర్జీ లాగా వస్తాదని వాళ్ళూ. ఆలోచిస్తారన్నట్టు. అంటే ఇట్లా. ఊ మనం ఇట్లా ఖర్చూ అనేది వాళ్ళ పనికి బోతేనే ఖర్చనేది ఎల్లు. తది గదా అనీ ఆలోచిం. చుకుంటూ, పనీ చేసినప్పుడైనా గానీ కొంచెం హెల్దీగా ఉంటేనే చేయాలనిపిస్తది బయటి ప. పనీబోతే.
ఆ ఆ.
ఉహు.
హెల్దిగాలేంది చేబుద్ది గాదు, ఈ ఎండ గూడా చేసినా తట్టుకోలేము.
అవును. ఈ సమ్మర్లంటేనే అంతే ఈ మే, మే వరకు జూన్ లాస్ట్. మంత్ వరగూడా చె ఎండలు బాగొడతాయి గాబట్టి, కొంచెం ఇంట్లోనే. చల్ల దనానికి ఉండేవల్సిగా, ఉంటది. పిల్లలు గూడా కొంచెం ఎనర్జీ గూడా వాళ్ళాతగ్గుతుది. అన్నం మనం ఎంత తినాలా, తినబెట్టినా గూడా వాళ్ళు ఇష్టంగా దినరు ఈ ఎండ. లు వాట్రు ఊక తాగడం వల్లా. ఈ ఇప్పుడీ సీజన్ అంటేనే పుచ్చకాయ, మామిడికాయ సీజన్.
ఆ వాటర్మిలన్ తినడం వల్ల. లా కొంజెం ఎనర్జీ వస్తది గదా పిల్లలగూడా చల్లది. తిన్డం వల్ల. మామూల్గా వాటర్ అంటే మనం ఇప్పుడు తిరగడం వల్ల వాటర్ లెవల్స్ తగ్గిపోతై గ. గదా మనం తాగిన నీరు మొత్తం మన చెమట రూపంలో బయటకొస్తూ ఉంటది గదా. !
ఊహ్మ్.
క్కువ మనం ఇప్పుడు మామూలుగా మూత్రం వెళ్ళడాని గూడా రాదనంటారు వేడి జేస్తాదనంటరు చా. లా మందికి.
న్హా ఈ ఎండ వల్లనే, వేడి యూరిననేది వేడి జేస్తది.
నీళ్లనేవి చాలా రోజు బాటిల్ వాటర్ దాగాలి తాగుతేనే. మనం గూడా ఆరోగ్యంగుంటాం. ఎందుకంటే, టాయిలెట్ గూడా మంచిగా ఈజీగా ఒస్తది లేపోతే వేడి. వేడి ఐతది లేకుంటెనేమో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయితా ఉంటై. మళ్ళీ మనం ఈ టైంలో అంటే ద్రవాలు ఎక్కువ దీసుకోవాలి పుచ్చకాయ అయినా, బాదం జ్యూస్ అయినా. నిమ్మర., నిమ్మరసమైనా. అట్లాంటి బా తీస్కోడం వల్ల, కొంచెం ఎనర్జీగా ఉంటాం గదా.
ఎనర్జీలో ఉంటేనే ఏనా చిన్న చిన్న పనులు, బయిటికి వెళ్ళడాని గూడా మనకు ఎనర్జీ. వస్తే ఏ పైనైనా చేస్కోగలుగుతాం.
ఆఆ.
కొంచమంది కండ్లు గనబడి వాళ్ళు. కొంచం కుంటి వాళ్ళు, వికలాంగుల లాంటి వాళ్ళు గూడా. ఎండకు ఇట్లా ప్చ్. కొంచెం ఇట్లా బిచ్చం లాగా ఆడుకునేటోళ్ళు కూడా వాళ్ళు పైసకు ఆలోచించి పాప్ ఏం తినలేకపోతారు
ఆ తిననే
ఉమ్ వాళ్ళ కూడా డబ్బు విషయంలో వాళ్ళ కూడా ఒకళ నుంచి ఒకళ చేతికి కి డబ్బు రావాలంటే కూడా చేయి జాపుతనే ఇస్తారు కదా భిక్షం అనుకున్న వాళ్ళలకు వాళ్ళకు తిండీ తిండి ఆడుకోవాలన్నా కూడా రి ద్వార నుంచి ద్వారాకు వస్తేనే వాళ్ళకు తిండి అనేది దొరుకుతుంది కాబట్టి మనం ఇంట్లో కొంచెం మనం ఎంత పేదరికంగా ఉన్నా గాని బయట తిరిగే ఇట్లా బిచ్చగాళ్లు అయినాగాని ఇట్లా ఆడుకున్నట్లా గాని వాళ్ళని ఎప్పటికైనా మనం పాప మనాలి అలా దూరం కొడితే మాత్రం వాళ్ళ పాపం మనకు దాకుతది అందుకే మనం ఇంతలో ఇంత మనకు మనం తిన్నదే వాళ్ళకు బిక్షలాగ ఎతే వాళ్ళు
ఆ అది కూడా నిజమే
రోడ్లలో ఇట్లా డబ్బులు అడుకునే వాళ్ళని చూస్తే మనకు పాపం అనిపిస్తుది కదా
కనిపిస్తే కొంతమంది ఏమో కావాలని ఊడి చేస్తారు కదా కమల్ని చేసినప్పుడు వేయాలని చూపించదు ఎందుకంటే కొంతమంది ఏమో కరెక్ట్ సిన్సియర్ గా చేస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళని మన నమ్మము మనం ఈ దొంగతనంగా కావాలని డబ్బులు రిచ్చుకున్నా కూడ కావాలని అడుగుతారు వాళ్ళ బిజినెస్ అది కాబట్టి వాళ్ళ వల్ల వీళ్ళ దెబ్బతింటుంది వీళ్ళని కూడా అంటే వీళ్ళకి వేయడం కూడా దెబ్బతింటుంది కదా
హు
ఉ అట్లా కొంతమంది వాళ్ళ మిగిలిన వాళ్ళకి కూడా చె చెడు పేరు వస్తంది వాళ్ళకి కూడా వేస్తలేమో
అవునవును
ఆ
ఏ నా టెంపుల్ కి వెళ్ళారు ఈ మధ్యలో మలి మీరు
వెళ్ళాలి మా ఫ్రెండ్ వేరే వెళ్దాం అని అంటున్నది ఈ ఎండకు వెళ్ళడం కష్టం అంటే ఇట్లాంటి సమ్మర్ లోనే వెళ్ళాలి కదా అయితే వెళ్ళా కూదా ట్రైన్కి వెళ్ళి రావచ్చు వన్ డే లో వెళ్దాం అనేసి చెప్తుంది ఈ రోజు ప్లానింగ్ చెప్పింది
పి పిక్నిక్ ఎక్కడికి ఇస్తున్నారు మరి
ఎక్కడో కనకదుర్గ టెంపుల్ గాని వెళ్దంమన్నది వెళ్ళడం మన ఇద్దరమైన వెళ్దం అన్నది వెళ్లం అంటేంత ఎండలా చిన్న పిల్లగాని తీసుకొని కష్టం ష్టం కదా అనేసి అంటే చూద్దాం వీళ్లు వీలు బతికి వద్దాం అనేసి అంటే నా తడు కానీంత లాంగ్ అంటే చాలా మంది వస్తే ఇద్దర అంటే ఇప్పుడు బాబు అప్పుడప్పుడు ఇబ్బంది పడతాడు లేకపోతే అప్పుడు కూడా ఫోటలు దిగాాల అనిపిస్తుంది ఫోటలు దిగినప్పుడు ఆ బాబుని కోసం ఎట్టుకుంటానికైనా ఊరికే కుని చేతులు గుజుకు వస్తాయి కదా వేరే వాళ్ళ ఎ చేసే వాళ్ళు ఉంటే ఏం కాదు
అ
మెయిన్ ఇద్దర అయిపోతే ఒక దగ్గర ఇట్లా నాలెడ్జ్ ఉంటుంది ఒక్కరి దగ్గర బాబుంటే ఇక ఇద్దరం ఫ్రీగా ఉన్నాం కదా
అవునవును
ఉన్న రకం అనిపిస్తుంది అందుకనే మంది ఎక్కుంటేనే పోవాలి ఒకరు కాకుండా ఒకరు ఎత్తుకుంటారు
ట్రైన్ల కనకదుర్గమ్మా ఎక్కడ ఆది ఏ ఊరు
అదే విజయవాడనే
హ్మ
మ్మ్ అక్కడికి వెళ్దామనేసి అన్నారు అక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళినాక బాగుంటది నా కూడా వెళ్ళలి అని ఉంటది కాని వెళ్ళాలంటే వేరే పని తను ఉంటేం ఇగ ముగ్గురూ నలుగురు ఉండాలే
మ్మ్ హ్మ్
ఎందుకంటే బాబు ఎవరికడికి పోడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరు కాకుండా ఒకరికి కట్టేస్తారు కథ